హలో
ఉన్నర మేడం
బాగున్నామ్ మీరు బాగున్నారా
ఇప్పుడ ఏం చేస్తున్నా మేడంంటే
ఇప్పుడే రూమ్ కు వెళ్తున్నాం ఆఫీస్ నుంచి మీరెందుకు మీ వాయిస్ ఎందుకు అలా వస్తుంది సరిగా రావట్లేద ఆ వినిపిస్తుంది
అందంగా ఉంది మేడం
థాంక మేడం
ట అదే త్రీ కనర్ లో పనిచేస్తారా అంత అ బలీ మీ వాయిస్
ఎంబులెన్స్ బైటిం చెపి హలో మేడం
హలో వయిసు ఎందుకోవా ఉంది
మీలోటివలు వింటారని చోటుగా మాట్లాడతాను మేడం
మా ఇదేను చెప్పొచ్చు చ్ కదా ఎలామా నోడ అలిగని మ్మ్ ఏం తెచ్చినారు మేడం వేరే స్నాక్స్
మ్మ్ ఓ
మేడమ్ ఏంటన్నారు
ఏం తిన్నారండి ఈవినింగ్ స్నాక్స్
ఈవినింగ్ ఇగో నా స్నాక్స్ తీసుక వెళ్దామని వచ్చాను మేడం రూమ్ కి
ఇంగ ఏమి ఫ్రెండ్స్ దగ వర దగరే ఇతారా మేడమ్
మా ఫ్రెండ్స్ తీసేసుకున్నారు నా స్నాక్స్
అవునా మీరు మీరు షేర్ చేసుకుంటా రా మీర్
అయ్యో చి చి అలా షేర్ ఏం చేసుకో మ్మ్ మేడం మేము ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు మేడం
మీరు ఎవరికి పెట్టరు మీరు ఎవరికి ఇవ్వరా మేడం తినండి అని
వాళ్ళకి నచ్చితే వాళ్ళే తీసుకొని తింటారు మేడం
టున్నాను అని
అవసరం లేదు మేడం మీ ఫ్రెండ్స్ కదా అలా అడగాల్సిన అవసరం లేదు
ఆ మేడం మీరు చాలా మంచివారులా ఉన్నారు మేడం అవును మేడం మా రూమ్ లో నేను కూడా మా రూమ్ మేట్ చుఉంటది ఇప్పుడు కొంచెం మనం ఏమైనా తీసుకున్నా అనుకో అరిసేద్ది ఏంటి ఎవరు తినేసారు అన్నట్టు మాట్లాడద్ది అంటే మీరు కూడా అలాగే ఉంటారా అని అడిగాన్ నే మీరు చాలా మంచిగా ఉన్నారు మేడం అర్థమవుతుంది మీ మ మీ మన సు చాలా వెన్నలా ఉంది మేడం
నేను అమ్మాయినే మేడం
దంట ఫ్రెండ్స్ నాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది
మేడం
మ్మ్
మీరు ఎక్కడంటారో చెప్పండి కలవడానికి హలో